హలో అండి ఎలా ఉన్నారండి
బాగున్నారు బాగున్నానండి మీరు బాగున్నారా
ఆ అండి తిన్నారా అండి
ఆ తిన్నామండి మీరు
ఆ ఇందాకే తిన్నామండి ఏం దిన్నారండి
ఉం మా మేం బిర్యానీ తిన్నామండి
అవునండి మేం పప్పన్నం అండి
అవునా అండి
మికేమన్న వంటలోచ్చా అండి
నకోకటి నికోటి
ఆ వాచ్ చెప్పాలా అండి మీకేమన్నా కొన్ని వంటలు నాకన్నీ బాగానే వస్సాయండి మీకేం గావాలండి
పప్పుందండి
పప్పా అండి హలో
అవును
పప్పుక్ ఫస్ట్ మనం బ్యార్లు దిస్కోవాలండి బ్యార్లు దీస్కొని కడుక్కొన్ బెట్కోవాలండి బాగా శుభ్రం జేస్కోవాలి ఎందుక్ కంటే ఆ దాంట్లో పురుగులుంటాయ్ కాబట్టి కొంచం ఆ ఒక కప్పు పప్పు దీస్కోవాలండి
అ
ఒక కప్పు ఒక కప్పు పప్పుకి మూడు గ్లాసుల్ నీళ్లండి
అ
తర్వాత పసుపు ఒక హాఫ్ స్పూన్ అయితే సరిపోతదండి.
య అండి ఆ నే విన్పిస్సుంది చేప్పండి
ఆ ఉప్పు కొంచెం తర్వాత నూనె రెండు స్పూన్లండి నెక్స్ట్ ఆవాలు, జీలకర, ఎండుమిచ్చి, పచ్చిమిచ్చి, వెల్లుల్లి రెమ్మలు, కరివే బగు ఇంగువ ఇవన్నీ తీస్కొన్ బెట్కోవాలండి
అవును
హలో
ఆ అండి చెప్పండి
నెక్స్ట్ కందిపప్పు శుభ్రంగా కడగాలండి. పదహైదు నుంచి ఇరవై నిమిషాల్ నానబెట్కోవాలండి ఎందుకన్ నానబెట్కుంటే తొందరగా ఉడుకుతది కాబట్టి
ఆ సరే అండి
నెక్స్ట్ కుక్కర్ లో పప్పు, నీరు, పసుపు వేసి మూడు నుంచి నాలుగు విజిల్లో చివరకు ఉడికిచ్చుకోవాలండి బాగా
ఆ అండి
నెక్స్ట్ చల్లారిన్ తర్వాత పప్పుని గరిటతో లేదా ఆ నెక్స్ట్ దాన్తో ఉంటద్ జుడండి బాగా కలుప్ కోవాలండి పప్పుని ఆ అండి ఆ అవసరమైనంత ఉప్పు వేసి ఒకసారి బాగా మరిగిచ్చుకోవాలండి
ఆ
తర్వాత చిన్న పాన్ లో మళ్ళీ నూనె గాన్ నెయ్యి గానీ ఏయోచ్చండి మనం తిరువాత కోసము
ఆ అండి
నెక్స్ట్ ఆవాలు జీలకర్ర అవి చిటపడిలాడిన తర్వాత ఎండుమిర్చి పచ్చ చ్చిమిర్చి వెల్లుల్లి కరివేపాకు ఇంగువ వేసి బాగా ఆరెంజ్ కలర్ వచ్చే వరకు వేయిచుకోవాలండి
ఆ అండి
ఈ తాలింపును అంటే ఈ తాలింపు అనేది మనం ఆఫ్ చేయకుండా అట్లనే వేడిగా స్టవ్ మీద ఉన్నట్టు నట్టు మనం దాన్ని పప్పులోకి వేసి బాగా కలుపుకోవాలండి.
ఆ అండి
తర్వాత కొత్తిమీరతో అలం కరించుకొని వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి.
అవున అండి ఎప్పుడై ట్రై చేసారా అండి మీరు
ఆ అండి చేసానండి
ఆ అందరు తిన్నారు కదండి
ఆ అండి నేను బా చేస్తానండి వంటలు
అవునండి
ఆ అండి ఇంకా అండి
ఇంకా చెప్పండి మీరే
ఏ ఇంకా ఏమైన్నా వంటలు కావాలాండీ
నాకు వంకాయ కూర రొచ్చండి
ఆ చెప్పండీ
ఆ ఫస్ట్ వంకాయల్ ని కడిగి కడుక్కోవాలండి నార్మల్ వాట్ టర్లో కొంచెం సాల్ట్ వేసుకొని కడుకుని
ఆ ఎందుకంటే దాంట్లో కూడా పురుగులుం
ఆఆ అవునండి అంతేగా ఒక్క మందులెక్కువ కొడుతుంటారు కదండి
ఆ అ నందుకని
అందుకండి కడిగి
ఉమ్
కడిగి పెట్టుకోదండి
ఆ అండి
కడిగి పెట్టుకున్నాక మసాలాకి ఇంగా ఏమేం వేసుకుంటారు శనిగ్ గింజలు
ఉమ్ చెనిగింజలు వేయించుకుంటాం కదా నువ్వులు అవన్నీ
ఏం పెట్టుకుంటాం అండి నువ్వులు అన్నించి పెట్టుకుంటా ఎండుమిరకాయలు లేదో మిర పొడి ఏదైనా వేసుకోవచ్చండి దాని తర్వాత అవి మరి వేయాలండి దాని తర్వాత దాని గరం మసాలా మసాలా మీ దగ్గర ఏముంటే అన్ని మసాల వేసుకోవచ్చండి దాని తర్వాత వంకాయలు వేయించి పెట్టు కోలండి ఉడకబెట్టాలి నూనెలో నూనెలో వేయించాక మరి కసి లే కుక్కర్ లో అయినా పెట్టే లే నార్మల్ గా
అ మీ వాయిస్ కట్ కట్ అయితండెంది అ అండి ఆ ఇప్పుడోకే అండి
అవునండి అంతే అండి వంకాయ కూర చేయడం మీరు చెప్పండి ఇంకేమన్నా వస్తే
మీకింకా ఏం కావాలో చెప్పండి
మీకేమొస్తే అది చెప్పండి నేర్చుకుంటాను
ఆ అండి
మీరు ఎక్కడికైనా ఎల్లారా అండి
ఉమ్ నెక్స్ట్ ఇప్పుడు మీకెగ్జాక్ట్ గా ఏమంటవాలన్నా అప్పుడు చెప్తానండి నేను
మీకేం తోస్తే అది చెప్పండి ఏదో ఒకటి
బగారాన్నం చెప్పాలండి బగారా అన్నం చెప్పాలండి అండి అన్నింటిలోకి మనమ్ మెయిన్ గా అదే కదండి తింటాము
అ
ఆ ఫస్ట్ బగారా అన్నం కోసం బాస్మతి బియ్యం తీసుకోవాలండి
ఆ అండి
నాలుగు కప్పులు బాస్మతి బియ్యం కి మూడు కప్పులు నీళ్లు సరిపోతాయండి మూడున్నర కప్పు
ఆ అవునండి
తరవ్ అండి
ఆ చెప్పండి
నెక్స్ట్ నెయ్యి రెండు స్పూన్లు తీసుకోవాలండి నూనె ఒక రెండు స్పూన్లు
ఆ
బిర్యానీ ఆక్ కొంచెం దాల్చన్ చెక్క లవంగాలు యాలకలు జాపత్రి షాజీరా స్టార్ అనాస ఇవన్నీ మసాలావి వేస్తేనే కదండి అండి బావుంటాయి దాంట్లోకి ఆ తర్వాత ఉల్లి కట్ చేసుకొని పెట్టుకోవాలండి పొడువుగా కట్ చేసుకుంటే బావుంటదండి టేస్ట్ రెండు రెండైయితే సరిపోతాయండి ఉల్లిపాయలు ఒక పచ్చిమిర్చి ఒక ఐదండి అవి సక్కగ కట్ చేసుకోవాలండి పచ్చిమిర్చి కూడా
ఆ టేస్ట్ బాగుంటదండి
అ అవునండి నెక్స్ట్ అలం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లండి
అవునా
పోదీనా ఒక కప్పు కొత్తిమీర ఒక కప్పు పెరుగు ఒక కాలు కప్పు ఉప్పు కొంచెం నిమ్మరసం కొంచం అండి
అ అండి నార్మల్
బ బాస్మతి బియ్యంని కడుక్కొని బాగా నానబెట్టుకోవాలండి ఆ
ఆ కుక్కర్ లో చేసుకోవచ్చా అండి
కుక్కర్ లో అయితే నున్నగాయిపోతది కదండి కుక్కర్ లో నున్నగ అయిపోతది కదా
ఆహా
గిన్నెలో చేసుకుంటే బెటర్ అండి ముందుగా మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని గిన్నె పెట్టుకోని దాంట్లో కు నూనె నెయ్యి రెండు వేసుకొని దాంట్లో కు బిర్యానీ యాకు లవంగాలు చెక్క ఇవంతా వేసుకోవాలండి వేసుకొని ఒక నిమిషం పాటు అలా వేయించుకొని తర్వాత దాంట్లో కు ఉల్లిపాయలు మళ్ళీ బాగా ఊల్లిపాయలు ఎందుకంటే చిన్నగ సిమ్ లో పెట్టుక్ కొని వేయించుకోవాలండి ఎందుకంటే మళ్ళీ వాడిపోతాయి కాబట్టి
అ అండి
తర్వాత దాంట్లో పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలండి
ఆ అండి
నెక్స్ట్ మళ్ళీ దాంట్లో పుదీనా కొత్తిమీర వేసి రెండు నిమిషాల పాటు వేయించుకోవాలండి
మ్మ్
తర్వాత ఇంగ పెరుగు వేసుకొని కొంచెం కలుపుతూ అట్లనే ఉండాలండి ఎందుకంటే పెరుగు మళ్ళీ పగిలిపోతాది
ఆ అండి చెడు
మ్మ్ తర్వాత నానబెట్టిన మీ బియ్యాన్ని నీరు నీరేసి మసాలా వేసి గింజలు విరక్కుండా మెల్లమెల్లగా కలుపుకోవాలండి ఎందుకంటే ఎక్కువ గట్టి గట్టి గా కలిపితే బియ్యం అంతా ఇరిగిపోతది గా అండి చూడ్డానికి బాగుండదు తినడానికి బాగుండదు
అవునండి
ఆ తర్వాత ఉప్పు నిమ్మరసం యేసి బాగా ఉడికిచ్చుకోవాలండి ఒక ఇరవై నిమిషాలు పాటు నెక్స్ట్ అన్నం పూర్తిగా ఉడికినా తర్వాత సిమ్ లో పెట్టి పది నిమిషాలు ఉంచేస్తే అయిపోతదండి
అవునండి
అ అండి దీన్ని మనం చికెన్ తో మటన్ తో ఫిష్ తో అన్నిటితో వడ్డిచ్చు కోవచ్చండి దీంట్లో కి మనం ఉల్లిపాయలు నిమ్మకాయలు పెట్టు కొని తింటే బాగుంటుంది అని
ఎగ్ కర్రీ లోకి బాగుండదా అండి
ఎగ్ కర్రీలో కూడా బాగుంటుందండి ఇంకా అండి మీకు పన్నీర్ బటర్ మసాలా వచ్చా అండి
నాక్ పన్నీర్ నచ్చదండి నిన్ తినను సో దాన్ని నేర్చుకోవాలని లేదండి నా
అవునా మీర్ తినరా అండి అది
నిన్ తినను అండి పన్నీరు
అవునా
మీకి ఇష్టమా అండి
లేదండి కానీ నాకు చేయడం వచ్చండి
అవునా ఒకసారి చెప్పండి మా ఇంట్లో వాళ్ళు తింటారు నేను ట్రై చేస్తాను
ఆ అండి ఫస్ట్ దీనికి టమోటాలు ఉల్లిపాయలు జీడిపప్పు వెన్నె నూనె అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి అన్ని తీసుకోవాలండి
ఆ అండి
నెక్స్ట్ కారం ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా పసుపు కసురి మేతి ఉ ఉప్పు అన్నీ తీసుకొని పక్కన పెట్టుకోవాలండి
ఆ అండి
కడాయి పెట్టుకొని ఉప్పేసి మసాలా దినుసులన్నీ ఎయ్యాలండి
ఉ
నెక్స్ట్ అల్లంవెల్లుల్లి పేస్టు ఎరగడ్డలు ఇవన్నీ ఏస్ ఒగ్ పది నిమిషాలు ఉడికిచ్చుకోవాలండి బాగా
ఆ అండి
నెక్స్ట్ టమోటాలు మిక్సీకేసి ఆ ప్యూరినీ దీంట్లోకెయ్యాలండి
అ
అదేసిన్ తర్వాత పన్నీర్ ముక్కల్ చిన్న చిన్నగా గోస్కొని దీంట్లోకి ఎయ్యలండి
ఆ అండి
దీంట్లోకేసి సిమ్ములో బెట్ట్కోని ఉడికిచ్చ్ కోవాలండి గుడా తర్వాత కారం ధన్యాల్ పొడి అన్నీ ఏసి ఉడికిచ్చుకోవాలండి లాస్ట్లో గరం మసాలా కొత్తిమీర ఇవన్నీ ఏసి ఒక నిమిషం పాటు కలుప్కుంటే ఐపోతాదండి చాలా బాంటదండి పన్నీర్ సింపుల్ గదండి
ఆ సింపులండి ఒక్సార్ ట్రై జేస్తానండి నేన్ గుడా
ఆ చే ఖచ్చితంగా జేయండి బ్వాంటది
హా అండి
సరే అండి మరైతే
ఉ సరే అండి థ్యాంక్సండి బాయండి
ఆ బాయండి
ఉ